హలో
హలో
ఏం చేస్తానవ్
ఏం లేదు ఏం చేత్తా కూర్చున ఓ చోట
హ్మ్ మేమ్ వాక్ చెస్తా ఉన్నాం బయట వాక్ చేస్తా ఉన్నాం బయట
ఏం వర్కు
వాక్ వాక్ వాక్
వాక్ వర్కంట వాక్ ని
నీకట్లినిపిచ్చింది వర్క్ అని మెఘాలు ఉన్నాయా వర్షం పడేకి
ఎపుడు ఉంటాయ్ పడతా
మాకు మేఘాలు లేవు ఏం లేవ్ చుక్కలు వచ్చినాయి బాగా ఒక్క మేఘం లేదు గాలి బాగా వస్తావుంది వర్షము అయామంకా
పడకనైతే రోజు రెండు చినుకులు అట్ల పడిపోతాయ్
హ్మ్ ఈ రోజు ఏం పడుతుందో ఏమో గాలొస్తావుంది నిన్నా నిన్న పడలేదా
రాత్రి పడింది రెండు చినుకులు ఇంగంతే
మాది నిన్న మా ప్రొద్దున్న పడింది రాత్రి ఏం పడలేదు నైట్ పైనే పనుకుంటిని
హ్మ్
ఇంగ ఈ రోజు ఇంగ లేవు కాబట్టి మేఘాలు కుపలు వచ్చినయ్ న పటి పైన్న పనుకోవాల హీట్ అక్కడ హీట్ చాన కదా
హ్మ్
హీట్ చానా కదా అక్కడ
మాములే ఇంగ నాంట పూరన్నాక హీట్ ఉండదా
నాకు ఇక్కడే ఏం అంతా అనిపిలేదు సరే
ఉ
అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రకి వచ్చినప్పుడు వీటికి ఇంట్లో ఉండలేము బయట ఉండలేము కరెంట్ ఉండే లేదు ఇక్కడ మట్లే మన్పీలా
మ్మ్
చలికాలం వస్తేనే చాలా ఇబ్బంది
ఆ రెందో కూద వచ్చారంటివి
ఉం
ఎట్ట ఎట్లా చేసేది
మీరు చేయలేదా ఎప్పుడు
ఏ విన్న పేరు అంతే ఎప్పుడు దాన్ని తిన్లే
ఉమ్ ఉం దాన్ దాని నుంచి అది చేయరా
ఏమో నాకేం తెలుసు అంట నాక అంతగా తెలియవు అవి ప
పప్పు చేసింది ఒకసారి ఏమో చేసంది అనుకుంట
ఏమో
ఉలవ పప్పుతనే చారు వచ్చేసి నార్మలుగా మేము ఉలువులు ఉంటాయి కదా అవి నాన్బెట్టుకొని ఇప్పుడు నాన్బెట్ నమ్ అన్కో మార్నింగ్ మూట్ కట్టేసి పెట్టేది మూట కట్టేసి మూట కట్టేసి పెట్టేది అది బట్టలో గాలి ఆ గాలి ఆడకుండా మొలకొస్తాయి కదా
ఆ
ఆ మొలకొచ్చింది అయితే టేస్ట్ బాగుంటుంది వన్ డే అట్లే పెట్టేస్తాము నెక్స్ట్డే మని అవి
మొలక వచ్చిన దాంతోనే ఏసేది చేదు రాదా
ఎందుకోస్తుంది చేదు
మొలకెత్తిన గింజలు కొంచెం చేదు ఉంటాయి
లేదు ఏం చేదు ఉండదు లే మొలకొచ్చిండది తీసి
హ
నార్మల్ సార్కి ఏంటవార్గడ్ను కొంచం కొబ్బరి కొంచం చెక్కా లావాంగమో ధనియా పౌడరు కారం ప కారం పొడి ఏసల్లే మేము సాంబార్ పౌడరు కొ లైట్ కారం పొడి వేస్తాము అంటే ఆ సాంబార్ పొడి కూడా ఇ ట్లోనేలోనే చేసుకునేది బయట కొనదిలేదు అవన్నీ వేసుకొని కొత్తిమీర వేసుకొని మిక్సీకి వేస్తాము
ఉ
పేస్ట్ ఉంటది కదా
ఎం పేస్ట్
అదే అన్నీ వేసుకొని తెల్లగడ్ ఎర్రగడ్డాను కొబ్బరి ధన్య పోడ్రు ఆ
ఆ
అట్లే పెట్టుకుంటాము ఉలవలు మొలకొచ్చింటాయి కదా అవి పెడతా గిన్నెలో ఎ పెట్టు ఉడికిన పక్క దాన్ని నీళ్ళు ఉంటాయి కదా వంచేస్తాము పక్కన గిన్నెలో పెట్టుకుంటాము అదే నెక్స్ట్ చింతపండు కొంచెం నానబెట్ నది
ఊ
తిరుబతికి వేసుకొని ఆ పేస్ట్ ఉంటది కదా పేస్ట్ బదిలకేసి చింతపండు నీళ్ళు వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకుంటాము ఉడుక పెట్టిన ఉలలు ఉంటాయి అవి కొన్నిస్తాం దాంట్లోకి అన్ని ఏయ ఏదో ఉడక పెట్టింది ఉలాలు
ఏంటి
ఉడకపెట్టిన నౌలాల
అంటే మొలకెత్ తిండేడివి మళ్ళా ఉడకబెట్టేద
ఆ మొలకెత్తినే వుడకపెట్టేదే అ నీళ్ళు వంచేకోకుండా వేస్ట్గా
ఊ
చిన్నలతో చార్ చేసేది
హ్మ్
ఇంతవరకు చేేసుకొని పేస్ట్ చేసుకుంటాం కదా అది వేసుకొని చింతపండు వేసుకొని దీంట్లో కొన్ని ఉలువలు మాత్రమే దాంట్లోకి వేసేది ఆ చార్ అయితుందా అది ఈ ఉకపెట్టనే ఉంటాయి కదా దీంతో పల్లెం చేస్తది తెరగడ్లు చిన్న కట్ చేసుకునేది ఒక నాలుగైతు ఎక్కువ కావాలా కొత్తిమీర కట్ చేసుకుంటాం చిన్న చిన్నగా
హ్మ్
రకే ఎరగడ్డ ఆ కోజస్ అంతకద అదేను ఒట్టి మిరపకాయలు కదంటే పచ్చి మిరపకాయలైన ఎస పచ్చ పచ్చిమిరపకాయలు గ్యాస్ట్రిక్ కాబట్టి వేసుకున్నారు లేదు ఎక్కున్నాము ఒట్టి మిరపకాయలు చేసేది
ఊ
సుకొని కరివేపాకు వేసుకొని ఆ ఆవాళు జీలకర ఏమి ఎసూద్ లేదు
ఉ
అంగవన్నీ ఏసేసి కొద్దిసేపు వేగినక పుడుపెట్టిందేవాలో గుడ ఉంటాయి కదా
హు
అవి దాంట్లకేస్తాము
హ్మ్
మా టేస్ట్ కు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటాము
ఊ
ఇంకా అదికొసేపు మగ్గేవర్కు పెట్టి మూత మూసేసి సిమ్ లో పెట్టేసేయాలి స్టవ్
కాంతకి చెప్పి ఇచ్చుడు అవసరం లేదు గాదా
ఆ
వెలిగిచ్చే అవసరం లేదా
ఏంది
అదే మకో పన్
అర్థం కాలా
అంటే కలదిపుతాం కదా అది అవసరం లేదా అంట అన్న
అద కొసే తిప్పి లైట్గా మ్నా ఇ చిన్న సిమ్ లో పెట్టి స్వ్ మూత మూసి పెట్టే మగ్గ్య వరకు అటలో పెట్టేది
ఉ
అప్పుడే ఉడికి పెట్టిన్నాం కాబట్టి మెత్త ఉడికింటాయి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు
ఉ
ఓ ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసుకునేది దోసిలేక్ చాలా బాగుంటుంది ల ఉంది పల్లె మూ ఆ చారు ఎక్కువ దోసలు అయితే చేస్తారు ఇక్కడ ఇంకా మామూలు మిగిలిండేది అన్నం చార్ కావాలి చార్ వేసుకుంటాము అట్లే ఉలులు కూడా పల్లము తినాలంటే రెండు మిక్సింగ్ వేసుకొని తినొచ్చు బాగుంది టేస్ట్ అ అదే సరే ఈ రోజు కంటే నెక్స్ట్ డే అట్లే పెట్టాము అంటే టేస్ట్ వస్తది
అంతేనా వీతది
అ సేమ్ టాపిక్ కూర ఎట్లా టుడే కంటే నెక్స్ట్ డేకి టేస్ట్ వస్తుందా అట్లే ఇది కూడా అంతే ఈ రోజు అంటే రేపు తింటే ఇంకా బా టేస్ట్ ఉంటుంది
అంటే చెడిపోదా
చెడిపోదు చారు ఇది పల్లెం చెడిపోతుంది
పల్లెం పప్పువ
ఆ
పప్పు వటి కూడాద
ఆహా పప్పు కాదు పప్పు ఎడంటే నేను పల్ెం తిరుపతికి వసుకుంటాం కదా ఉల పెట్టుకొని తిరగబోత చేసిన చేప కథ
హ
అదయితే చెడిపోతుంది ఆ పప్పు చేస్త పప్పు ఇక్కడ చేస లేదు అక్కడే చేసింటే నార్మల్ బ్యాల్ మామూలు కందిబ్యాల్ తీసుకొని కొన్ని ఇవి ఉలువులు వేయించుకని
ఉ
సి ఆ ఆ పగలు కొట్ టిండి దానిన్ని వాటర్లో వేసి క్లీన్ చేసేసి మాముూలు కంది బ్యాళ్లు కొన్ని వేసుకొని రెండు మిక్సీగా ఉడుకు పెెడతాము
ఉ
ఆ ఉడకుపట్నాక పప్పులేకి వేసుకుంట్రి కదా ఎరగడ్డ తలగడ్డ అ టమోటా పచ్చిమిరకాయలు ఆకురైన వేసుకోవచ్చు దాంట్లోకి
ఊమ్ మామూలు పప్పులాగే లే మేలాకు బలెం కాదు
అవన్నీ వేస్తుకొంటాం కానీ ఇది టేస్ట్ కొంచెం వేరే వస్తుంది దానికంటే ఇది గట్టిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఉలవల్ది పప్పు ఇక్కడ ఓ రోజు అంటే అంతే ఇక్కడేం చేస్తలేదు పప్పు చారె ఎక్కువ
ఉమ్
నార్మల్ అది వద్దు అనుకుంటే మామూలు ఆ కొబ్బరి కూడా వేస్తారు దాంట్లోకి పల్లెం లోకి పచ్చి కొబ్బరి తురిమి
ఊమ్
అట్లా కూడా బాగుంటుంది ఉత్తిగా అయినా తినొచ్చు ప్లేట్లోకి వేసుకొని దోస లోకి అన్నం లోకి అట్లయిన
హుమ్ ఇంగేమి
ఇంకేంటి ఊమ్ ఇంకేంలే
అంతేనా
ఊమ్ సరే